హలో
హలో ఏం చెత్తన్నావు ఏం లేదు. కాలేజ్ కి వెళ్ళావా రోజు ఆ తిన్న నువు తిన్నవా?
తిన్నాయి కాలేజ్ కు వెళ్తున్నావా?
ఏల్తాన్నా
కాలేజ్కి వెళ్తున్నవ వెళ్తున్నా రోజు క్లాసెస్ ఏమైనయి ఇవాళ క్లాసెస్ ఏమయినయి
ఏమో నాలుగు అయినయి ఈ ఇప్పు డే స్టార్ట్ కదా మ్మ్
హవునా అందరు బాగా చెప్తున్నారా మరి
మీగ అయితన్నాయా క్లాసెస్?
అయితున్నాయి. క్లాసెస్ అన్న అయితున్నాయి స్లిప్ టెస్ట్లు కూడా పెడతారు.
స్లిప్ టెస్ట్ల ఆ చు మాకు నిద్ద తనే చుమందు రిజల్ట్ ఒచ్చినయ అప్పుడే సేమ్ వి
హలో ఏమేం క్లాసెస్ చెప్పిళివ్వాల ఏమేం క్లాసెస్ ఇప్పిళివ్వాల
అ ఆ క్వాలిటీ ఎన్సూరెన్స్
ఏం అవునా
యా రిజల్ట్ వచ్చిందా మీకు పోయిన సేమ్ వి ఏ రిజల్ట్ రిజల్ట్
ఇంకా రాలేదు రాలేదు రాలేదు మీకు వచ్చినాయా
ఇంకా ఎన్ని రోజులు పడుతది
అవునా ఇంకా వన్ మంత్ పట్టొచ్చు
మీదేప్పుడంట
బాగా చెప్తున్నారు మరి అందరూ క్లాసెస్ బా చెప్తున్నార మరి అందరూ క్లాసెస్
చెప్తారు కొ చెప్తారు బా బానే
మాకు కూడా బానే చెప్తారు ఇంకా చెప్పు
ఎక్కడున్నావ్ ఇప్పుడు
హాస్టల్ లో ఉన్నా నువ్వు
నేను ఇందర్ఉన్న అదులే అద హలో వాలిన్ ప్రోగ్రెస్ అని ఉంది నిధి కట్టిన్రూ మర్ నది ఎందుక్ కలె